హ బాగున్నారా అండి ఆ బావున్నాం హలో హా బాగున్నారాండి నా వాయిస్ నాకే వినిపిస్తుంది నా వినిపిస్తాలేదా నా వాయిసు
మీది కూడా వినిపిస్తుంది గానీ నా వాయిస్ నాకు రీ సౌండ్ వస్తుంది
అవునా నాకు నాకు కరెక్టే వినిపిస్తుంది హలో
హలో
తిన్నారా అండి హలో హలో
ఆ అక్క
తిన్నరా అండి తిన్నాం అక్క
ఇది ఎందుకు వాయిస్ నాది నాకే రీ సౌండ్ వస్తుంది
అవునా ఎం చెస్ స్తారు కర్రీ ఇవాళ ఆ
పప్పు పప్పు మీరు తిన్నారా అక్క
ఆ తిన్నాం అండి తిన్నాం ఎక్కడ అక్క మీది ఇవాళ ఫాస్టింగ్ కదండి ఇగ చేసుకుంటా సాయంత్రం చేసుకోవాలండి మన వంట అవునా ఉమ్ మీది ఎక్కడ అక్క ఇక్కడేనా ఆ పిల్లలు వచ్చారా అండి స్కూల్ కెళ్ళి
ఆ వచ్చారు
వచ్చారు ఆడుకుంటున్నారు అవునా
ఉహు
శ్రీరామనవమి కదండీ టెంపుల్ కి వెళ్తారా ఆ వెళ్తాను మాకు ఇక్కడ దగ్గర ఆహా అవునా ఎట్లా చేస్తారు అక్కడ మీరు కాయ ఇచ్చినారు కదా
హలో
ఎట్లా చేస్తారండి మరి శ్రీరామనవమి మీ గుడి దగ్గర ఎట్లా చేస్ సర
మేమా అండి
ఉ గుడికి వెళ్తాము ఉ ఆ టెంకాయలు తీసుకొని వెళ్ళా ము కాయ్ కొట్టుకొని తీసుకొని వెళ్ళాము అ గుడిలో పూజ చేస్తాం ఉ సంధ్యా వాళ్ళ అమ్మ వాళ్ళు
కళ్యాణ్ ఉన్నాడా కళ్యాణ్ ఉన్నారా అక్కడే ఉంటాం ఈవినింగ్ వరకు మాకు దగ్గరే టెంపుల్
ఆహా ఆ భోజనాలు కూడా అక్కడే పెడతారా అండి అ అక్కడే పెడ ఆ అందరు వెళ్తారా పిల్లలని తీసుకొని వెళ్తారా
ఆ పిల్లలతో
ఎట్లాగో హాలిడే కాబట్టి
అవును హాల్ డే
నా దగ్గర కూడా దగ్గరలో టెంపుల్ ఉందండి మా దగ్గరయితే ఇవాళ్టి నుంచే స్టార్ట్ చేస్తారండి శ్రీరామనవమి
అ
ఆ పచ్చని పందిరి ఈవాళ పచ్చని పందిరి ఏస్తారు ఆహా ఆ పచ్చని పందిరి ఆవ్ ఇంకా ఏం ఎల్ ఏ గారు వచ్చి కళ్యాణం జరిపి ఆహా
అందుకే కొంచం స్పెషల్ గా
దంపతులు కూర్చుంటారా అండి మరి మీ దగ్గర ఎవరన్నా ఆ అవును కూర్చుంటారు రా అమ్మవారి తరపున ఒకరు రాములవారి తరపున ఒకరు కూర్చు టారా అవునవును కూర్చొని
రెండు జంటలు కూర్చు అప్పుడు ఒక జంటనే ఉంటే వాళ్ళని
వాళ్ళను ఆ ఉండే వాళ్ళు ఉంటారు అవును వాళ్ళను కూర్చోబెట్
బానే జరుగుతుందండి ఇక్క చూస్తారు ఇక్కడి మా చాలా పెద్ద టెంపుల్ ఉ
దగ్గర అయితే ఇప్పవాటి నుంచే స్టార్ట్ అండి పాలపూర క పచ్చని పందిరి ఏసీ
ఉ ఉ
సాయంత్రం కూడా ఆ కుంకుమ పూజ కార్యక్రమం ఉంటది అందుకు గుంజ మళ్ళీ డి ఆ అమ్మవారి బట్టలు రాములవారి బట్టలని పోచమ్మకాడికి తీసుకెళ్లడం అవన్నీ ఉ ఉంటాయి అండి మా దగ్గర ఓహో ఆ సాయంత్రం మల్లా లేడీస్ కి కుంకుమ పూజ కార్యక్రమం ఉంటది అవున ఆ మళ్ళీ మార్నింగ్ ఆ ఎదురుకోలువు సేమ్ మనం పెళ్ళిలో ఎదుర్కోవడం అదిట్లా ఉ ఉంటది కదా ఆ మళ్ళీ సేమ్ ఎదుర్కోవడం అవును అవన్నీ అంటే ఒక్కక్క
ఇది వేసిండు
ఆ అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఉంటది కదా ఆ విలేజ్ టైప్ లో వేరు వేరు
ఇది కొంచం సిటీ అయిపోయింది కాబట్టి
ఉ ఇక్కడ ఇప్పుడు అంజన్న సాములు అయి ఉన్నారు కద అవునవును
చేయట్లేద
మళ్ళీ ఇగ వెదర్ కూడా కరెక్ట్ గా అసలు వేరేలా ఉంది కదా నిన్న అండి అసలు వర్షం వచ్చేలాగ పిస్తాంది వర్షమూ ఆ పడ్డాయి మంచి కూల్ గుంటది ఎప్పుడు ఇట్లనే అవునా ఎండ గూడా ఇట్లనే ఉండెనా అండి ఆ నిన్న గూడా త్రీ ఓ క్లాక్ నుంచి మాదగ్గర గూడా ఇట్లనే ఉంది ఏం చేసారండి మార్ మార్నింగ్ టిఫిన్ ఏం చేసారు మర్ మార్నింగ్ ఉప్మా జేస్నా
ఏ పప్ చేశా అన్నం రెండు ఊ
మేము మార్నింగ్ దోశ ఏసాన్
అత్త
ఇప్పుడు వంకాయ కర్రీ చేసాను ఇంకా నేను ఇవాళ థర్స్డే ఫాస్ట్ టింగ్ అవునా
ఊహు
వంట ఏసుకోవడాని అ అలాగా ఎంత మంది అక్క పిల్లలు ఆ ఇంకా పి
హలో
హలో ఆ అక్కా ఆ కూలర్ స్టార్ట్ చేసారాండి ఎండలకి మరి ఓ ఎప్పుడో స్టార్ట్ జేస్నాం అవును ఎండలు గూడా అట్లనే కొడ్తున్నాయ్ మార్చ్ ఫస్ట్ వీక్ లోనే స్టార్ట్ చేసిన ఆహా
ఊమ్
అసలు ఈ సంవత్సరం అంతా అట్లనే ఉంది. ఆ వర్షము అట్లనే ఉండే చలి అట్లనే ఉండే ఆఆ అవునవును ఆ ఈ ఎండ గూడా అట్లనే ఉంటదేమో అనిపిస్తాంది. ఇప్పటి నుంచల్లే ఫుల్ ఎండలు కొడుతున్నాయ్. ఏందక్కా
ఇప్పుడు వరక అయితే ప ఇప్పుడు కొంచెం వెదర్ చేంజ్ అయింది కాబట్టి కూల్ అనిపిస్తాంది.
పోతాంది అవును పోయిన సారీ ప్చ్ ఇంకా ఇప్పుడే ఇట్లా ఉంది అంటే ఇంక టూ మంత్స్ ఇంక ఎట్లా ఉంటదో అనిపిస్తాంది. బానే ఉంటదటు ఫార్టీ నైన్ ఫార్టీ ఎయిట్ మధ్యలో ఉంటద చాలా చాలా ఉన్నయ్ ఆ చాలా ఉన్నయ్ తర్టీ నైన్ ఒ ఫస్ట్ ఇక్కడ ఆ ఫార్టీ ఎయిట్ మ ఏ ఉగాది ఏ అయ్‌పోయింది కదా ఎట్ల చేసుకున్నారు. ఉగాది సెలబ్రేషన్ మరి. ఆ ఉగాది బాగా ఆ ఇగ మనం తెలుగు అవునవును అదే మనకి కొత్త సంవత్సరం అంటారు కదా
ఆ కొత్త సంవసరం రై స్టట్ అయింది కదా
అవును మంచిగా చేసుకున్నాం సాలు చేసుకున్నం. ఉగాది పచ్చడి చేసుకున్నాం ఆ స్వీట్లోే చేసుకున్నాము సెమియా ఊ అవు తే పులిహోర మరి మిర్చి బజ్జీలు దెం మటా కలా
ఊ
ఉగాది బాగా చేసుకుంటామండి పొద్దున్నే ఇల్లు అంత శుభ్రం చేసుకొని రంగుల ముగ్గులు వేసుకొని ఆ అ ఉగాది పచ్చడి చేస్తామండి
ఏదో సౌండ్ వస్తుంది అక్క నాకు ఏమి వినపడలేదు
చేదు ఆ వు అవునవును చింతపండు కారం మామిడికాయ బెల్లము బెల్లము చింతపండు కొత్త చింతపండుతోని
హ్మ్మ్
కొబ్బరి ముక్కలు అవన్నీ వేసి ఉగాది పచ్చడి చేసి మా చుట్టూ వాళ్ళ అందరికీ పిలిసి ఉగాది పచ్చడి పంచుత నేను కూడా
అవునాక
మళ్ళీ అల్లము వేసి ఆ మళ్ళీ ఇంకోటి ఏంటంటే బూరెలు కూడా చేసాము ఎట్లా చేస్తారు మరి బెల్లంతో చేస్తారా చక్కర్ స్తారా లేదు బెల్లము హా
బెల్లమే వే
ఆ ఎ చక్కరక్క వాడతాము బూరెలు చేస్తాము మా ఇంట్లో బెల్లం తినరు నేను చక్కెరతోనే చే స్తాను
హ్మ్మ్
రితోని మళ్ళీ నెయ్యేసి కాలిస్తే మా పిల్లలకి ఒకసారి కూడా బాగా అట్లా ఇస్తా మళ్ళీ మా రోజు మ పక్క గారెలు కూడా చేస్త అవున మళ్ళీ టెంపుల్ కి వెళ్ళి మన ఆద ఆ పంచాంగం చూయిించుకుంటాం కదా అది కూడా చూయిించుకుంటాము అంటే ఆ సంవత్సరం అంతా మా పేరు మీద మంచి మంచి ఉండాలి అని ఆ
మంచిగా ఉండాలని కాదు ఎలా ఉందని తెలుసుకుంటాం కదా అక్కడ మన పేరు మీద మన రాశి ఎలా ఉందింది ఆగమా నష్టమా అదయ ఎంత వ్యయమ ఎంత అవానీ
అయ్యో హలో ఒక ఏ రెసౌండ్ వస్తుంది కొంచెం లోపల ఉన్నారేమో బయటికి రండి అక్క
లేదు లేదు సిగ్నల్ ఉంది ఇక్కడ ఆ వస్తున్న కనిపిస్తుంది మీకు వినిప్ మీరు మాట్లాడేది నాకు మంచిగానే వినిపిస్తున్నది
నా వాయిస్ నాకే వినిపిస్తోంది
రీసౌండ్ వస్తుందా ఆ మీ మీరు సిగ్నల్స్ తగ్గర నిట్ ఉందా కరక్ దగ్గర అవునా నాకు సిగ్నల్ ఫుల్ ఉంది
హ్మ్మ్
సరే అండి మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు
ఓకే అక్క మళ్ళీ వీలుంటే చెయ్యండి